అక్కా ఆ అక్కా ఇనపడతాందా అక్క హలో అక్క వినపడతాందా అక్క
ఇప్పుడు ఇనబడతాషా
అ సరే అక్క
ఏం ఖాళీగనే ఉన్నావా
ఆ చెప్పక కాలే అ
ఏం గిరాకి లేదా
ఏంటిదక్క వంట అయిందా అ
కాలేద్షా ఏం గిరాకి లేదా అంటానా
ఆ ఇంగ ఏం లేదక్క గివి సదిరేదుంటే సదురుతున్నా ఆ లేదు లేదు ఇంక ఇప్పుడు ఏం గరాక కొంచెం తొమ్మిది పద అయితే స్టార్ట్ అయిందాక్క
ఆహా
సరే ఏమంట చేసినావక్క
ఇదే మటనే మీరు తీసుకోలె
తీసుకున్నాం గాని అది ఫ్రిడ్జ్ లో పెట్టమన్న మమ్మీని ఎక్కడ వండినా సాయంత్రం వన్డుత పొద్దున పొద్దున వత్తదేమొ మంటే రాలేదు
అదే అదే ఇంత ముందే తెచ్చింలే
కిలో వెయ్యటా బాగా రేట్ ఎక్కువ
కిలో తీసుకున్నారా
ఆ మేం కిలో తీసుకున్నాం
ఉమ్ హు
నా కాడ అత్త వాళ్ళకింతేసిగా అదేం జరిపోద్
గ రాయింత రాలే అసలు కిలోకు
మిరుడుకిలో తీసుకుంన్నారా
సగమే తీసుకున్నాం అంటే సగం తీసుకొని ఇంక వేరే వాళ్ళ కి సగం ఇచ్చినాం
మరి కిలో వెయ్యట్ నా ఒక అంటె ఎట్లా మీరు అరక్ కిలో అయితే తీసుకున్నారా
లో ఐదువందల్ హ
ఏమో ఇగ నేన్ కిలో తీస్ ఏమో ఇక మా అసలు మమ్మీగాడోచ్చిన కానుంచి మటన్ దేలే కన్నా అంతకు ముందన్నా తీసుకున్నా గాని ఇప్పుడు అస్సలే తీసుకోలే
అసలు ఇప్పుడు ఎవరు కొయ్యలే కుడ ఈ సందుల
స కొయ్యలేదు అంటె ఈడ కొంచెం రేటు తక్కువ అటు ఇటు కూడా ఎవ్వరు ఉన్నదని చెప్ ప్పలేదు
అదే అదే అసలు లేదు ఈ మధ్యల
తీసుకున్నాంగది ఇక మళ్ళీ పి పిల్ల పోతు తే
హ
ఇపుడుకూడా కుదరదు
ఎందెందో ఆడ్కి ఈడ్కి దిరిగినావ్ పుద్నా అ
ఇది అమ్మ వాళ్ళదట గ్యాస్ అయిపోయిందట అక్క వాళ్ళకి మొన్ననే మా అన్నలు బుక్ చేసు కున్నారట అయితే ఇగ అసలే ఇక్కడ దొరుకుతలేరు బయట బాగా రేట్ అంటా వాళ్ళట
అవును మలుగులకి ఇచ్చనటగా పైసలు
ఆ నీకు మాదాన్ మీద బు అదే కొత్తల నాన్ పిన్ టె మేము ఖాళీ మద్ ఇచ్చిన ఈ పిన్ని అంటే లేదురా మరి నిండు ముద్ద అయితుంది తీస్ కా కొంటా అన్నారు ఇప్పుడు తీర మేమ్ బుక్ చేద్దాం అనే టైం కు మాది కేవైసీ కావాలమ్టన్ది ఇప్పుడు కేవైసి జేపిచ్చి బుక్ జేయాలే నేను లేకపోతే ఇంకెవరినన్నా అడిగి చేపియ్యాలే ఆ కాలేద అంట అందు ఇప్పుడు అది కేవైసి చేపిచ్చి ఆ పిన్నీకి నేను బుక్ చేసి ఇయ్యాలి మొద్దు ఇగా అమ్మ అయితే అయినయి బిడ్డో రెండు వందలు ఈ అస్సలు దొరుకుతలేవు వెయ్యి రూపాయలు ఎక్కువట ములుగులో అని ఇగా అమ్మాయి ఇచ్చ రవన్న ఆటోలో వేసి పంపిన
ఆహా ఎంత చ ఎంత అ మరి ఆ బండి విన్న పట్టుకపోక రెండు వందల ఎందుకు ఎచ్చిర్రు అయినాకు గ్యాస్ మొద్దుకె రెండు వందలా
నిండు మొద్దు కాదు మే మాకు బ్యాలెన్స్ ఎడ అగుద్ది
ఆహా ఇప్పుడు నిండు మొద్దు కొంట పోయినాందుకు రెండు వందల
నిండు మొద్దు పట్టుకపోయిండు ఈడున్న ఖాళీ మొద్దు అడిగి తేవలిగా మళ్ళా మరి తీసుకొచ్చిండు ఉ ఇగా నూట యాభై అందా ఉన్న గాని నూట యాభై కి ఒప్పుకోడులే ఎప్పుడైనా వంద ను ఒకసారి ఇటు తీసుకొస్తతేనే ఏదన్నా వస్తువు వంద నూట యాభై మళ్ళీ ఇటున్న వస్తువు ఆటు కూడా ఏసుకోపోవాలి కాబట్టి రెండు వందలు అన్నాడు ఇక నేను ఏం మాట్లాడలే మనా అవసరం తప్పలే హ్ గందుకు ఇగ అటు ఇటు తిరిగిన కొంచం
ఇడ నా అట్ట్నె నిండు మొద్దు అయితే డబల్లా ఆట కదా మనయి కూడా ఎవరీ కన్న ఇద్దాం అక్కడ చెప్పు మెల్లగా అట్టే
ఆ ఉన్నాయా మీ దగ్గర
ఇప్పుడు బుక్ చేయ్యాలి అయిపోయింది. మొన్న పెట్టుకున్నాం గాని అట్లనే డబ్బలా ఆట కదా పైసలు ఇత్త తీయ రాదు ఏమైతంది.
ఆ డబాలట ఇప్పుడు నేను కేవైసి కేవైసి చేసి బుక్ చేయాలి నాకు ఇప్పుడు రేపు కొత్తల నేను ఎట్లా రా ఆనిపిత్తంది. నాది ఏనుక ముందు ఐతే ఎవరనీ ఆన్న బుక్ జేయ మని తరూవా ఇవాళ బుక్ చేసి అయినిత్త ఒక రోజు అటు ఇటు ఇగా ఏం చెత్తం నాదయితది అనుకోనీ ఇది అటు పంపి పంపినక నాదైతలేదు
ఉ
గాట్ల అయింది.
గదే మాది ఇంకా బుక్ చేయలే అయిపోయింది. బుక్ చేయ్యలే ఇయ్యాల
అవునా
హ్
సరే అక్క రేపు రామ్మన్నాడు గ్యాస్ ఆఫీస్ కు పోయొచ్చినం రేపు రమ్మన్నాడు గ్యాస్ ఆఫీస్ కు పోయొచ్చినాక్క రేపు రమ్మన్నాడు రేపు బో అదే రేపు కంగానే చేత్త బుకింగ్ హ్ ఈయల్ల అదివారం అందుకే
ఆ మీ అన్నల గిట్ట ఎవరికైన తెలిసిననోళ్లను అడుగరాదు అది ఏమైతంది వేయి వాళ్ళు ఎక్కువ ఆడగారు ఎవరన్న అర్జెంట్ అంటే మనయి కుడ ఇయ్యచ్చు కదా
అదే అదేలే అంటే మన సమస్య ఏంటంటే మన ఊరు నుంచి మళ్ళీ పట్టుకుపో లేకపోతే మా రెండు వందల నూట యాభైలేంది పోదు అక్క మొద్దు
బండి మీది గిట్లా పట్కపోవచ్చు మాగా
ఆ భావ పట్కపోతడులే మాగ
నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది గంత ఎక్కువ అని
రెండు వేయిలటా బయట
మ్ పదిహేడు వందలట కదా ఏడు వందలట ఆ గట్లన అవునట నాక్ టేనే ఇచ్చింది
అమ్మో అంత నేను పెట్టుకోలేను బిడ్డ ఎట్నన్న చెయంటే సరేలే అని తే కొత్తల రాను పిన్నిని అసలు ఫస్ట్ మొద్దు బుక్ ఇద్దాం బుక్ చేసైతే పంపిస్తా అనుకున్నా ఈ ఒక్క రోజు ఎట్లానో వంట చేసుకుంటారులే అనుకుంటే ఆ పిన్ని ఖళి మొద్దులేదన్నది ఆ కాలీ మొద్దులేదన్నది ఇగ అందుకు ఇగ మొద్దే పంపిింన నిండు మొద్దు పట్టుకొనోచ్చిన
మ్ హు అరే ఆ ఆటో కేషిన రెండు వందలు పోఇన ఏనామీది వందలైన ఉంటై కదా
మ్ ఏ అమ్మె ఇచ్చుకున్నది అ రెండు వందలు ఇగ అమ్మకు పన్నెండు వందలు పడ్డట్టు మొద్దు
గాని ఆహా నేనంట నా మామూలుగ మనఇ గిట్లే ఏమన్నా ఇయాలనుకుంటే ట్ల అవునట నా గుడి ఈ మధ్యనే తెలిసి ంది
మ్ ఏమన్ అ ఐందా అక్క మరికురా
ఏ వండలే ఇంకా ఇంత ముందే తెచ్చిండు అసలు అల్ల వెలిగట్లేదు ఇప్పుడే తిస్తాన
మా బుడుతకు ఫోన్ చేయాలే మరి ఫ్రిడ్జ్ లో పెట్టిందో పెట్టామని చెప్పా
ఏవో మరి ఇంతకు ముం తెచ్చేండు పెట్టింది కోవచ్చులే
మ్ సరే అక్క స్ైలీకి మారి బుక్స్ గిట్లా అన్ని అక్కడ వాళ్ళే ఇస్తామన్నరా అక్క
ఇంక ఇప్పుడు ఏమి ఇయరు కావచ్చు పోయి చూడాలే రేపన్న ఎల్లుండన్న పోతా
ఆహా సరే నేన్ ఒక బావ ఒక్కడే పోయిడా
పోయినా నిను కూడా
అ నువ్ కూడ పోైనావా మ్ బాబ్బుకు పాలిటెక్నిక్ లో వచ్చిందటగా ఎక్కడనో హైదరాబాద్ లో
మ్
పాలిటెక్నిక్ లో వచ్చిందట మరి మీ అ అక్క వాళ్ళకి ఏడైనా రాలేదా బాబ్బు అంటే అక్క వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా కాన్నే ఉంటారట పిన్ని అన్నాడు
ఎ వాళ్ళకి కూడా పెట్టుకుంటే మాగచ్చు వాళ్ళకి కూడా ర్యాంకే వచ్చింది గానీ ఇంగ అది చెయ్య అన్నారు కదా
ఎందుకు మరి దానికి మంచి ఫ్యూచర్ ఉండే
ఏ ఇంగ ఫ్యూచర్ అంటే కొంచెం ఇంగ డైరెక్ట్ అందులోనీకె పోతే కొద్దిగా హార్డుంటంది అట
అదే
ఇదంటే ఒక వన్ ఇయర్ ఎక్కువ కదా
ఇది వన్ ఇయర్ ఎక్కువ కానీ దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్క అట్లా పోయిన వాళ్ళకు
ఇట్లా పోయినా కూడా మళ్ళీ అల్లకెనంటగా పోవుడు
ఎట్లా పోయిన అట్లే కానీ పాలిటెక్నిక్ బీటెక్ కు తేడా ఉంది ఇంటర్ కు బీటెక్ తేడా ఉంది ఎట్లా నేను అనేది అందులో అందులో దాంట్లో మంచ్ తొందరగా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ చాన్సెస్ పాలిటెక్నిక్ వాళ్ళకి ఇంటర్ వొళ్ళ కన్నా
అవును అడా
పంపి నుండిది ఎక్కడన్నా సీట్లు వత్తే మంచి కాలేజీ లో ఇది
ఏ అన్ని గవే వచ్చినాయి గంత దూరం అంత పిచ్చి పిచ్చికి అడోల్లు మొగుళ్ళు అందరూ ఒక కాలేజ్ లోనే ఉంటారంట
ఉ ఇగా అట్లా అనుకుంటే బాసరాలో మార్కులు ఐదు వందల యాభై దాటాలన్నారు ఏమో
ఆ ఐదు వందల యాభై దాటాలే
అదే అదే
ఈ ఇప్పుడు ఇలాంటి కాలేజీలలో ఇగా అవన్నీ గౌటి కదా పాలిటెక్నిక్ దాంట్లో అడోల్లు మొగుళ్ళు అంతా కాబైండే నట
అదే ఏ కంబైడింగ్ ఏ ఉంటది అబ్బా కాలేజ్ అంటే ఇప్పుడు ఈ రెండేళ్ళ తర్వాత అయినా బీటెక్ ఇగ అసలు అయెంత ఉండదు ఇప్పుడన్నా మీకు ఈ గవర్నమెంట్ దొరికినా బి టెక్ డిగ్రీ యాటికిపోయినా ఒక కంబైడింగ్ ఉంటది ఖచ్చితంగా
ఉ అ ఇగ అప్పుడు చుత్తా లే కానీ
ఉ అదేలే
చెత్త ఇగ టీచర్ పదే పదే తాంది ఆమె ఒకటే మైనా చెప్తాంది ఈ రెండు మూడువత్సరాల జాగ్రత్తగా ఉండాలి రెండు అయితే మీకే మేలు
ఆ ఇప్పుడు కొం పిల్లలకు మనమే చెప్పుకోవాలి ఏం కాదు ఓపెన్ గా ఇట్లా ఉండాలి బిడ్డ ఇట్లా అని చెప్పుకుంటేనే లేకపోతే వాళ్ళలో వాళ్ళే ఇదైతే టా అంటారు పిల్లలు ఇప్పుడు చాలా జాగ్రత్తాగా చెప్పాలంటే నిజంగా మేడం అన్నది కరెక్టే మరి
ఇ ఆమె వాళ్ళ కోడలు కూడా ఇళ్ళకే పంపించింది మరీ అన్న బిడ్డను కూడా ఉ అవు నిన్న చానాసేపు మాట్లాడింది ఏటు నాగారం రాలేదానికి ఇట్లా అడిగింది
అదే
ఉ నిన్న ఎంగేజ్మెంట్ ఏటు నాగారం లోనే కదా
అదే అదే ఆ అసలు అది ఏటు నాగరమా భూపాలపల్లి ఆ
ఏటు నాగరం
మరి మీరు ఎవరు పోలే పోకపోయేల్లు
ఆమె మల్లా ఫోన్ ఏ చేయలే ఇంగా పెళ్లికి పోదాంలే అనుకున్న ఆ మళ్ళా ఫోన్ చేస్తే బాగా పోదాం అనుకున్నాం
లలిత పిన్ని వాళ్లు పోయిల్ల
పోలే స్వాతి పిన్ని ఫోన్ చేసింది పోదామా రా అని
ఆ
ఆ మళ్ళా పొద్దున గిట్లా ఫోన్ చేసి మరి బస్సుకి పోవుడు తయారు గాండి అన్ని ఇట్లా ఏదో ఒకటి అంటే అదొక తీరుండు ఆ మళ్ళ ఫోనే చేయలే
అదే అదే అంతేలే
ఇంగ ఆమె ఫోన్ చేయనప్పుడు ఎం చేత్తం ఒక సాయంత్రం పూట‌ చెప్పేంది మళ్ళ పొదున ఫోన్ అనా చెయ్యొద్దా
అదే హ్మ్ అదే
హ
ఆకే ఉన్నిజన్నా ఏ ఆమె ఎప్పుడైనా మనం కొంచెం దూరమే అసలు మన దాకా ఇప్పుడు ఎట్లా పిలిచిందో
ఆ ఏ ఆ ఫస్ట్ అప్పుడుగా అని ఎవరిని పిలవలే ఆ గౌన్ లో
హ్మ్
ఫస్ట్ అప్పుడు పిళ్ళవలే కదా అని ఇప్పుడు పిలిచింది ఇగ మనమయే రాయి టీచ్చరోల చుటాలే
అవునా ఎంతట మరి కట్నం
ఏమో ఇరవై ఐదు లక్షల అట కదా అంటే ఫ్లాటే భూమే ఇచుడట
మ్మ్ హూ
డబ్బులేమి ఇచులేరట కానీ దానికి ఇరవై లక్షల దాకా రె
అదే
మీ టైం అయింది లే ఐనా
హ్మ్
తినే పోయిరా మరి
ఆ ఇయాలా టిఫిన్ ఏం చేయలేదక్క ఒక ముద్ద అన్నమే తినొచ్చినా
మ్మ్ హూ రోజు మధ్యాహ్నం బాక్సా